హలో
హలో హలో
వినిపిస్తుందా అండీ
ఆ మీ వాయిస్ ఇనిపిస్తుందండి నాకి బాగా
అదే నాకప్పుడప్పుడు కొంచం సిగ్నల్ అనేదీ డౌన్ అయితుంటదీ
సరిగా ఈరోజు వాతావరణం కొంచం బాగలేదండీ వానవడేటట్లుగా మౌనంగా మబ్బుగా ఉంది ఆ అలాగే ఉందండి
మాకూ ఉదయం నుండి పడుతూనే ఉందండి వాన
మాకు పడలే గానీ ఉదయం చీకట్లో ఒంటి గంట నుంచీ నాలుగు వరుకు బడుతావున్నదీ
ఊ
మాకు మెలకు లేదు నేను నాలుగు గంటలకి చీకట్లొ లేచాము ఆ ఈ రోజు ఊరికెళ్ళాలన్ కున్నామూ
ఉహూ
ఆ నందలూరికెళ్ళాలనుకొని నేనూ మూడూన్నరకి మూడు నలభై మూడు ముడుకల అట్ల మూడు యాభై కలారం బెట్టుకున్నానూ సర్లే త్రీ ఫిఫ్టీ అయింది లే చాను బాత్రూమ్ కెళ్తే పటపటాని బడుతున్నాయి నీళ్ళు అనీ ఇగ చూ స్తే వర్షం బడుతుంది బానే బడుతుంది ఇగ దాంతోటి మరి మౌనంగా ఉంది బయట్ లైట్లు వీధి లైట్లు తీసేసినారు చాలా మబ్బుగా ఉన్నది అంతలెకి నేనూ ట టాయిలెట్ వాష్రూమ్కెళ్ళేసరికి పాపొచ్చేసిందీ పాప గూడ ఫోర్ కల్లా అలారం బెట్టుకొని లేసొచ్చింది పాప ఫోర్ కల్లా అలారం బెట్టుకొని పాప గుడ లేసిందీ
ఆహా
నేను మ పాపతో ఏమో వర్షం బడుతున్నట్లుంది ఇట్ల ఊరికెళ్ళాలనుకున్నాం ఎట్లెళ్తామూ మరీ ఎక్కువైతే వర్షం కష్టం గదా అనీ ప పా సెల్ ఆ చూడు మా ఆ ఇగ అప్పుడేమో కొంచం సేప్పడింది ఇంగ గా మేమిగ సరేలే వర్షం బడతాంటె ఎట్ల ఎళ్దామ్లే ఇంకొక రోజు వెళ్దాం మంచి రోజ్జూసుకొని అనుకున్నాను వచ్చి ఇంగ పండ్ కున్నాంలేని పండుకుంటె వర్షం తగ్గిపోయింది
ఆహా అయ్యో
అయ్యో మరి పాపను అడిగితే ఉంది సెల్లో చూస్తే వర్షం ఉంది ఈ రోజు తుఫాను అదే వర్షం పడుతుంది అక్కడ పోయ్యే చోట కూడా వర్షం ఉంది అంటే ఇంకా మరి వర్షంలో పోతే ఎట్లా అని పోల్ పోలే ఎందుగా
అవునా మరి ఎప్పుడైనా వెళ్ళండి ఇంకా ఎట్లా వర్షం పడుతుందన్నారు కదా
అదే వెళ్ళాల అండి వీళ్ళు చూసుకొని వెళ్ళాలా మీరే ఇక్కడున్నారండి మీరు ఎక్కడికి పోయిరు
నేను ఎక్కడికి వెళ్ళలేదండి మాకు వర్షం పడుతుందా ఈ రోజు ఇంకా ఇంకా మధ్యాహ్నం కొంచెం సు సూపర్ మార్కెట్కు పోయినాను పని ఉంటే తెచ్చుకొనికి పేస్ట్ ఆ బాడీవాష్ అట్లాంటివి
ఎవరెవరు యెల్లారండి
నేను మా అమ్మ యెళ్ళామండి
నడుచుకుంటు యెళ్ళారా
లేదండి మాకు కొంచెం దూరంమండి మా ఇంటి దగ్గర నుండి అక్కడికి బండిలో వెళ్ళాము నాకు బండి వస్తది అంటే పెద్ద బండి కాదు స్కూటీ అది
అది ఆ స్కూటీ నడపుతారా
ఆ నడుపు
మీ అమ్మకి రాదా
మా అమ్మకి రాదు మా అమ్మకి సైకిలే రాదండి స్కూటీ ఏమి నడుపుతదామా
ఎందుకండి సైకిల్ తొక్కని వాళ్ళు కూడా ఎంత మంది స్కూటీ నేర్చుకున్నారా మియమ్మ కూడా అట్లా నేర్పియొచ్చు కదా
ఆ అది బ్యాలెన్స్ కష్టం అండి పట్టుకోవడం
ఎందుకండీ చెప్పాలిగదా ఇది పట్టుకో అంటే ఎన్నేళ్ళుంటాయి. అరవై ఏళ్ళు ఉంటాయా ఎట్లుంటయ్
అవారిక్కడ చేపాతీలే అండి
ఆ అంటే పెద్దవిడ అంటే ఆ వయసామయితే వద్దు ఏజ్ తక్ కున్న వాళ్ళయితే నేర్పించుకోవచ్చు నేర్పించొచ్చు
ఆహా ఏమలే అండి ఇప్పుడు ఇకా నేర్చుకొని ఇన్ని ఇస్తారు ఆమాయిణ
అదే మీరు పిల్లలు ఎప్పుడన్న బయటికి వెళ్ళినప్పుడు మీ నాన్నా అట్లా బయటకి వెళ్ళినప్పుడు బయటికి వెళ్ళాలంటే అప్పుడు నేర్చుకుంటేనే కదండి అవసరాన్ని బట్టి పోతుండాలి
కష్టమే అండి ఎందుకంటే ఇప్పుడు నేర్చుకొని మనం పోవాలన్నా కూడా ఇప్పుడిప్పుడు స్టార్టింగ్ స్టేజ్ కాబట్టి ఎక్కడికి అంత్ త పోలేమనమాట ట్రాఫిక్లో కష్టమయితాది
అవునులేండి
అదేదో ముందునుండి అనుభవం ఉంటే మనకు కొంచం అది సులభం అయితదనమాట పోనీకైనా, ఎక్కడికైనా ఇప్పుడు నేర్చుకొని అంటే ట్రాఫిక్ లేనప్పుడయితే తోలొచ్చు ఎక్కడైనా కొంచెం టర్నింగు లేకుండా చ చక్కగా పోవడమయితే ఉహు
ట్రాపికు ఎక్కువేతుంది ఇప్పుడూ
ఇప్పుడు ఈ ట్రాఫిక్ లో బండ్లు బోడం కంటే నడ్చు
పదేళ్ల పిల్లలు పన్నెండేళ్ళ పిల్లలు అంటారు ఈ ఇడుగా పోతా ఉంటారండి ఏందో ఇంత స్పీడ్ గానే ఆ భయం మనేదే లేదు పిల్లలకి పేరెంట్స్ గూడా చెప్పాల వాళ్ళకి యక్క బంద ఇవ్వగుడదు చిన్న పిల్లలక ఓ అడు ఎట్లాండి ఏదన్నా ఐతే ఎవరు పిల్లలకి
కానీ ఇంకా వాళ్ళు నేర్చుకునేది ఆ వయస్లోనే మళ్ళీ తప్పోతే ఇంగ నేర్చుకునే కూడా కష్టమేతది వాళ్ళు ఇంగా పెద్దలు నేర్పిస్తంటారు బంళ్లు వీళ్ళు ఇంగ ఒకటే ఏమైనా తెలుపు తక్కుతంటారు దాన్ని
చెప్పాలి పెద్దలు అట్లాగ నానా అంత స్పీడుగా వెళ్ళాగూడ్దు. కొంచం చిన్నగ
ఎవరు వంటారు డి ఇప్పుడు ఒకరు ఫాస్ట్ వోతంటే వాళ్ళకన్న ఇంగా ఫాస్ట్ పోవాలనే ఉంటారు.
అలాకే కదండి దెబ్బా ఏదనా
ఆ వాళ్ళక తగిలినప్పుడు తెలుస్తుదండి తగల్నంత వరకు
మిపోలికి ఎవరికి తగలకుండా అందరికి బాగుంటే చాల్లేండి. ఊ డెకరేషన్ బావుంది ఏవండి మీరేమన్నా డెకరేషన్ అట్లా చేస్తారా.
నేనేం చేయనండి మీరు జేస్తారా
నేనేం చేయనండి ఇం కూడా నేను తైయ్లరింగ్ చేస్తా డెకరేషన్ అంటే ఏం చెయనండి అట్లా
ఆహా మీరు మేకప్ ఆటిస్టా
కాదండి నా నేను టైల్రింగ్
ఏందండి ఆ టీవీ కొంచం సౌండ్ ఏదో తగ్గియండి సౌండ్ అస్తుంది
వయినా పెట్టాడు ఇవి అంతే ఇగ వాష్రూమ్ కెళ్ళాడు
ఆ
నాకు నవ్వోస్తుందండి.
ఏమండి.
నాకు నవ్వోస్తుందండి. మీరు చాలా బరువుగాలేస్
అలా కాదండి ఈరోజు ఎమో కడుపు కొంచం కుట్టుగా ఉన్నది
కుట్లు పడిందా కడుపుకి
అట్లని గాదండి ఏదన్నా ఫుడ్ కొంచం పడకున్నా కడుపూ కుట్టుగా ఉంటే బరువుగా ఉన్న ఉంటుంది అట్లా
వామ్మో
తాగాలండి వామ్ ఒట్రు ఓగోసారి ఎందుకో అన్పిస్తుంటుంది.
మీరు చాలా ఫన్నీగా ఉంటారండి
అవునా అండి థ్యాంక్స్ అండి
చాన నవ్వు వస్తుందె మీకి
అవునండి తట్టుకోలేకున్నాను నేను అసలు
ఎప్పుడు కడుపు కుట్టు ఉండద అట్ల
అండి
హు
నాకు కడుపులో కుట్టు నీకు వీపులలో కుట్టు
మీకు కడుపులో కుట్టంటే మీరు అంతగా ఏం తింటారండి
ఏం తినలేదు ఈరోజు పానీపూరి తెచ్ కొని తిన్నాము ఒక ప్లేటు తలా ఒక ప్లేట్ తిన్నాము దాంట్లో గాన
అందుకే అండి మీకు అట్ల అయింటాది
ఆహా
నాకు పిల్లప్పటి నుంచి పులుపు అంటే ఇష్టం లేదు స్వీట్ అంటే ఇష్టము
స్వీట్ అస్సలు తినద్దండి పులుపుయైన తినొచ్చు గాని స్వీట్ అస్సలు తినద్దు అది
ఏదో అది అలావాటు తినకుంటే నోరు తుత్రగా ఉంటది
ఆపుకోవాలా బెల్లం తినొచ్చు కానీ చెక్కర అసలు తినొద్దండి చాన హానికరం అది ఒంటికి మన వయసుని అదే పెంచే స్తది
అవునా
సినిమా యాక్టర్లం అంత బాగుండేది వాళ్ళు అసలు ఇట్లా స్వీట్లు షుగర్లు అట్ల ఎం తినరనమాట
ఎప్పుడు ఈ వయసులో తినక
అదే కరెక్టే కానీ లిమిట్ లో తినాలండి ఇంక దొరికిందిలే అని ఫ్రీ ఛాన్స్ కొంతమంది ఉంటారండి ఏదన్నా పెళ్ళిళ్ళకు పోతారు కదా ఆడ ఎక్కువయి తినలేరనమాట అవి అంత సైగ్గ దొంగలాగ తెచ్చుకొని ఇంట్లో వచ్చి తింటారు కొంతమంది
తెస్తే ఇంట్లో పిల్లల దన్నకే సరిపోతదిలేండి పాపం తల్లిదండ్రులకి యాడ ఉంటది చూ చూసి వాళ్ళు తినాలంటే తినలేరు పిల్లలు నాకు నాకు క్కనే వస్తారు కొందరు పిల్లలు ఆడపడితే స్టైల్గా తినరు అది వచ్చలో ఏమో అంతే గాని మరి ఇంట్లో వస్తే ఆవరువర అనే తింటారు
ఆ
అంతే ఉండారు ఇప్పుడు పిల్లలు ఏం తిండి కాడ కూడ అంత మా ఏవండీ ఆడ కడపు నిండా తిని రావచ్చు కదా అట్లా ఉన్నారండి పిల్లలు అసలు కొంతమందిని చూస్తా కదా ఎన్ని అంతమంది వేల జనాలు తింటుంటారు కానీ ఒక పాపకైతే అసలుకి నాకైతే మరీ అసలు కోపం వస్తదండి ఏమి నచ్చలేదంట అది ఫంక్షన్ కి వచ్చిన వాళ్ళు అందరూ తింటూ ఉంటారు కదా ఆ భజనకు వాళ్లు పెట్టినప్పుడు పది రకాలు నచ్చావా ఎదో ఒకటి తినాలి కదా ఒక మా పాపనే కాదు చూశాను ఇంకొక పాపను కూడా అంత లెవెలు కూస్తంటారు
సరే అండి అయితే ఉంటాను
ఆ సరే లే అండి బాయ్